హలో హలో
హలో నమస్తే మేడం బాగున్నారా
నమస్తే మే మేడం బాన్ బాన్నారా
బాగున్నాను మేడమ్ ఏం చేస్తున్నారు లంచ్ చేశారా భోజనం చేశారా
బహుత్ కమయ అయిపోయింది కస్తారేస్ట్ తీసుకుందామని అలా అడుకున్నాను అంతే
అవునా ఓకే మేము ఊరి క్కనే కూర్చున్నాం మేడం ఏమి చేయట్లేదు ఖాళీగానే ఉన్నాను ఏ భోజనం అయి పోయింది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఖాళీగానే ఉన్నాను
ఓహో
మీది జాయింట్ ఫ్యామిలీనా మేడం ఇవాళ ఆ చేపల ఫ్రై చేసాం మేడమ్ ఇవాళ
ఓ ఓకే మాది రైస్ వండింది ఇవాళ
అవునా ఎంత మంది ఉంటారు మేడం అంటే మీకు బ్రదర్స్ ఎంత మంది ఉన్ టారు
ఇంట్లో అత్తయ్య మామయ్య నేను మావారు
ఓకే మీ అత్తయ్య మావయ్య ఏం చేస్తుంటారు మేడం
ఏం లేదండి ఖాళీగానే రిటైర్డ్ ఇంట్లోనే ఉంటారు అ
ఓకే
ఏంటంటే సంగతులు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటే ఎక్కువ చేసుకున్నాం నస్తే క్రిస్మస్ మద్ద ఫేర్వెల్ ప్రతి ఇయర్
ఓకే
కాబట్టి చాలా ఇష్టంగా చాలా పెద్దగా చేసుకుంటాం అన్మాట మీరేం చేసుకుంటారు
ఎంజాయ్ చేస్తూ ఉంటారు మాకు ఇక్కడ సమ్మక్క జాతర అని ఎక్కువ ఫేమస్ అవుతుంది మేడం ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ఒకసారి సమ్మక్క జాతర అవుతుంది ఉ ఇంకా ఏంటి మేడం విశేషాలు అవును మేడం వెళ్ తుంటాము పదిహేను రోజుల వరకు జరుగుతుంది త్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఆ రోజు సమ్మక్క జాతరకు ఏనప్పుడు
ఆ ఈసారి చాలా బాగా డెవలప్ చేశారు క దా న్యూస్లో చూసాం మేము
అవును మేడం చాలా బాగా డెవలప్ చేశారు ఆ చాలా మంది వస్తూ ఉంటారు ఎప్పుడు జాతర జరిగినా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్ వస్తుంటారు అందరు
న్యూస్ లో చూడవేమో గాని అవసరమైన వాటికంటే అనవసరమైనవి ఎక్కువ వస్ తుంటాయి అన్ని భయపెట్
అవును మేడం
ఏదైనా అవసరం వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని టె వాలు విల్లన్ చంపేశారు వీళ్ళు వాళ్ళని చంపేశారు అది చూసి ఇంకొకరు నేర్చుకోవడము
ఇంకొకరు నేర్చుకోవడాలు అవును మేడం
వాళ్ళు ఎటొచ్చి క్ష
అసలు ఆ అది తొందరగా తొందరగా రియాక్ట్ అవ్వరు మేడం ఏదనా జరిగి అయితే అది డిలే చేస్తా ఉ ఉంటారు లేట్ గా చేస్తా ఉంటారు ప్రాసెస్ అం త అసలు తొందరగా చెయనే చెయరు ఒకసారి ఇది ఈ సంఘటన జరిగింది అంటే అది తొందరగా వెంటనే యాక్షన్ తీసుకుంటే బాగుండేది అసలు కానీ ఎవరు అంత ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వడానికి రడిగా లేరీక్కడ
అవునవును అలా లేకపోవడం వల్లనే ఏం యాక్షన్ తీసు తీసుకోట్లేదనిన్నారు ఒకరిని చూసి మీరు గమనించారో లేదో ఎప్పుడైనా న్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఒకరిని ఇక్కడ కుక్క కరిసింది అని టరు ఇంక వరుసగా వారం రోజుల పాటు ఎక్కడో ఒక దగ్గర కుక్క కరుస్తూనే ఉంటది మరి ఇది నార్మల్ టైం లో కరవదొ అర్థం కాదు నాకు ఆ న్యూస్ల అవ్వేస్తుంటాయి ఈ ఈ రోజు ఇక్కడ సోయాసు కుక్క కరిసింది నెక్స్ట్ డే ఇంకొక ప్లేస్ లో కూడా మళ్ళీ కుక్కలు నెక్స్ట్ డే ఇంకొకరు అంటే ఇది వ్ ఆ మనుషులు అంటే చూసి ఇన్స్పైర్ అవుతున్నారు కానీ కుక్కలు కూడా చూసి ఇన్స్పైర్ అవుతున్నాయ్ టే అసలు నవ్వు వస్తుంది తెల్ ఒక్కొక్కసారి న్యూస్ ఇం
అవును అవును మేడం అవే అయినా ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఇవాల్టి రోజుల్లో అసలు
మ్
ఇంకా ఏంటి మేడం విశేషాలు మ్ ఈ మధ్యల ఒక న్యూస్ కూడా వచ్చింది కదా గ్యాస్ కూడా కొంచెం తక్ క్కువ అవుతుంది గ్యాస్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అనేసి అని అన్నారు
అవునవును గ్యాస్ షార్టేజ్ గ్యాస్ అంటే గుర్తొచ్చింది ఈరోజు మా కిచెన్ లో గ్యాస్ అయిపోయింది ఇప్పుడు సిలిండర్ మార్చాలి వంట చేస్ తున్నాను అటు అయిపోయింది దాంట్ల ఆగిపోయింది సర్లే ఇంక ఇప్పుడు చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి మళ్ళసిలిర్ దగ్గరికెల్లాలేదు నాకు ఆ సిలిండర్ పెట్టడం కూడా రాదు మా అత్తగారంటే సిలిండర్ పెట్టేవాళ్ళు వాళ్ళేమో ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు
అవునా ఏం లేదు మేడం దాని ఇలా పె ఒక పెన్ ఉంటుంది ఆ పిన్నును ఇలా స్లోగా పై కనేసి దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది
ఏమో గ్యాసులతో చేలట్ టం ఎందుకని నేను ఆ వాటితో ప్రయోగాలు స్టంత్ చేస్తా ఉన్నారు మరి ఇంట్ల ఎవరులేరు టైం లో
అవును ఏదో ఒక మనం ఎంత జాగ్రత్త వ్ ట్టినా కూడా మళ్ళీ అది ఒక్కొక్కసారి ఆ త ప్రమాదం జరగోచ్చు సో అలాంటి వాటికి సింగిల్ గా ఉన్నప్పుడు చేయకుండా ఉండడమే బెటర్
మ్ నేను కూడా అదే ఇం కేవరన్న వస్తే వాళ్ళతో పెట్టించుకున్నాము
హ
అదే అదే వెట్ చేస్తున్నాను మేడం చూడాలి ఇంకా టీ టైమ్ వరకు కుడా పెట్టుపోవచ్చు ఇప్పుడు కిచన్ తో పని లేదు కదా కాస్త టైం వరకు సెట్ చేసేసుకుందాంలే అని చెప్పేసి అలా రెస్ట్ తీసుకుంటున్నాను ఈ రోజు సండే కదా మీరు ఎక్కడికి వెళ్ళ లే లేద
లేదు మేడమ్ ఈ ఎండకి ఎక్కడికి వెళ్తాం మేడం వెళ్తే ఈవినింగ్ అలా వెళ్ళొస్తాం ఉంటాం
ఏంటి మీరు కూడా కాఫ్ చేస్తున్నారు కాఫ్ వచ్చిందా
ఆ అవును మేడం అది సిక్ అవుతున్నట్ ట్టే అనిపిస్తుంది రేపటి నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా వచ్చేస్తుది లేని ఇంకా
మ్ హు రేపటి నుండి ఉందా మీకు
మ్ రేపటి నుంచి మళ్ళీ ఆ కంటిన్యూగా జాబ్కి వెళ్ళస్ ంది ఇంకా ఖాళీ టైం అనేది ఉండదు
అవును జూన్ ఫస్ట్ నుని కాలేజెస్, స్కూల్స్ కొన్ని స్టార్ట్ అవు వత్తున్నాయ్ అని చెప్పేసి టీచర్లా రీల్స్ చేసి పెట్టడం కూడా కనిపిస్తంది
కమె అవును మేడం ఆ ఇవన్నీ చేస్తున్నారు ఇగ
దోస్తుతో ఆ మంచి మంచి ఐడియాస్ చేస్తారు అసలు
అవును మేడం మనం కూడా ట్రై చే ద్దామని చూస్తున్నాను మేం కూడా ట్రై చెయాలి ఒక స ఒక రీల్ నేది చూ చెయ్యాలి అని చూస్తున్నాము. సో అది ఎటు తిరిగి రేపు కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబ ట్టి ఒక రీళ్లు అనేది చేస్తూ ఉంటాం
ఊ ఒక్కరీళ్ళతో కాదు మీకది నీ ఇంక బావుంది
ఆ చేసేద్దాం మేడం దాందేముందు మంచి కో పార్ట్నర్ రావాలి గాని ఎందుకు చేయమ మేడం ఆహ్ ప మంచి పార్ట్నర్ ఉంటే డైలీ ఒక్కొక్క రీల్ చేస్తూనే ఉంటాం. ఆబ్
అ పిల్లలకి ఇంకా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్స్ చూస్తా ఉంటారు కదా హలో హలో హలో వినిపిస్తుందా మేడం మీకు?